ఎన్న బో బా ఎంజాయ్ చేసేవాళ్ళ అండి
చిన్నప్పుడంటే లైఫ్ వేరుకదండీ రేపు బాగా ఎంజాయ్ చేసే వాన్ని నినైతె చిన్నప్పుడే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే మీరు చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు ఇప్పుడే బాగా ఎంజాయ్ చేస్తున్నారా
ఇప్పుడే బాగ ఎంజాయ్ చేస్తున్న అండి
అంటే ఎందుకని అలా
ఎను అంటే ఇ డ్ ఫైన స్ ఫైనాన్ ఇండిపెండెన్స్
ఇండిపెండెంట్గా ఉంటున్నారాన
ఆ
అంటే కాదండి తల్లిదండ్రులను ఎక్కువ డబ్బు అన్ని పెట్టిచె ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే
ఆ ఫైనా డిపెండెంట్ అవుతాం అప్పుడు ఫైనాస్స్ ఇం ఇండిపెండెంట్ గా ఉన్నాం కదా ఇప్పుడు డిపెండెంట్ అయ్యం కదా
ఆహా అలా అంటారా అదిే కూడా నిజమే కాపోతే ఆ మనం పెద్దలకు గౌరవం ఇవ్వాలి కదా
హుమ్
ఇస్తారా మీరసలు
ఆ అవునండి ఇస్తమండి
అే మీరు చిన్నప్పటి నుంచి అలానే పెద్దలు పెద్ద మీ తల్ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఇన్ అనకుంట వింటరా లేకపోతే ఊర్కా ఏ విన్నట్ నటిస్తా ఉంటారా
వింట అండి విని పాటిస్తామండి
ఆ అందుకే అనుకుంటావి నీ పార్టీ బట్టి ఇంత గొప్ప వాళ్ళు అయింది
ఏంటండి
విని ఇంట్లో వాళ్ళు చెప్పినమాట విని పాటించబట్టే ఇంత గొప్ప వాళ్ళు అయ్యారంటున్నా
అవునం
ఆ అే ఎంతైనా పెద్దవాళ్ళు పెద్ద మనుషులు ఉంట ఉంటది కదా
పెద్ద మనుషులు ఉంటారు కదండి పెద్దళ్ళంటే
ఆ అది నిజమే చ ఇ మీరు చిన్నప్పుడు అంటే ఆ చిన్నప్పుడు మీ రోటిన్ ఎలా ఉండేది
చిన్నప్పుడు రొటీన్ ఇంగ సం సమ్మర్ హాలీడ్స్ అన్న ఎప్పుడు ఎ
ఆ సమ్మర్ హాలీడ్ సమ్మర్ స్కూల్ టైమ్ లో చెప్పండి
సూలు వెళ్ళే టైం లో అది ఏ టైమో చెప్తే
అంటే స్కూల్కి చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలాగా
అప్పుడండి పొద్దున్నే లేపెవడండి సూ సూట్ బస్ సతు రెడీ అవ్వలి సూల్ మ బస్ మిస్ అయితే బాగుండేది
ఆ అప్పుడు ఇంటికాడ ఉండేవాళ్ళ మన
అవునండి
ఆ అంటే అప్పుడు మీరు స్కూ స్కూల్ బస్సులు మిస్ కావాలని ఎప్పుడైనా అలా అంటే నిద్దరు లేకపోవడం అలా చేసరా
అవునండి బాత్రూమ్ వెళ్ళి ఇటర్ రావడం
ఏమంటే బత్రూం కళ్లింగ్ అక్కడే ఉండారా
ఉమ్
అది చానా తప్ప అనుకుంటా అంటే ఇంక స్కూల్ మిస్ చేయాలంటే ఎంజాయ్మెంట్ కోసం అలా ఉండల
అవునండి
అంతేలే మీరు ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే అన్ని పనులు చేయాలి అంతేనా
ఏంటండి
ఎంజాయ్మెంట్ కావాలంటే ఇలాంటిే స్కూల్ డుమ్మా ఆట కొట్టాలి కదా అంటున్నా
అవుండి
అంటే వారానికి ఒకసారి అలా చేసేవాళ్ళు కనీసం
వారంది వచ్చారు కదండి మంది ఇ టైమ్స్య వాళ్ళు
రెండు వారాల కోసారి అలానా
హ్మ్
చిన్నప్పుడు ఏం గేమ్స్ ఎక్కువ బాగాడేవాళ్ళు మీరు
చిన్నప్పుడు చాలా గేమ్స్ ఉండేదిండి అద్ద లేదు
ఆ మీకు ఏమన్నా గుర్తున్న గేమ్ ఒకటి అలా చెప్తారా
దాచడమే ఆట
దాక్కునే ఆట అమ్మాయిలు ఆడేది కూడా ఆడతారా మీరు కూడా అంటే చిన్నప్పుడు అయ్యేం తెలిదా చిన్నప్పుడు తెలియదు కాబట్టి అని
దక్కునే ఆట అంటే మీరు ఏం ఏమంతారండి
అంటే దాగుడు మూతల
అవునండి
అంటే ఇప్పుడు ఒక గ్రూప్లో ఉంటే ఒకడ దాక్కుంటూ అందరం దాక్కుంటే ఒకడు వచ్చి మనడం
ఉ అదేండి అదే అమ్మాయిలా ఆట ఎందుకు అవుదండి
కాదు నేను ఒక బెల్లా ఇసిరెసి దాన్ని తొక్కడానికి పోతారు కదా పెట్టెల తోటి పెట్టల్ గీసి
రాదండి
అదే అనుకున్నాను అంటే ఇప్పుడేమ అలా గేమ్స్ అంటే ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఏమ్ ఆడుకోర
అంటే మనం అవైలబుల్ ఉన్నాయండి వాళ్ళు అవైలబుల్ ఉ అలా
ఆ అదేనేదై మనం అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలి కదా ఉంటారా
ఉమ్
అవునులేండి కపోతే ఆ మీరు ఇప్పుడు పండుగలకు ఇంటి దగ్గర ఎక్కువ ఉంటారు లేకపోతే మీ వర్క్ ప్లేస్లో. అలా నే ఆగిపోతుంటారా.
పండుగది వర్క్ ప్లస్ షా చాలా ఉంటమండి.
ఎక్కువ వర్క్ ప్లేస్ లో నుండి పోతారా.
ఆ
ఓ ఆది చానా బాధేసిద్దే
అవునండి.
అరే పండగ ఇంటికెళ్లేకపోతున్నామేని. మీకు బాగా బాధేసినప్పుడు ఒక టైం చెప్పండి. పండక్కి ఇంటికి పోలేదేని.
అది మన దార నుంచో పండగకి ఇంటికెళ్తే బాలే ఓ రోజుకోసం రావాలి ఎల్లి రావాలి. కొంచెం ఇబ్బంది.
ఇబ్బంది అవుతుంది ఇదా కాపోతే ఆహా ఆటోమేటిక్ మీరే మోటివేట్ అయిపోతారా అంతేలే. అంటే పోవడానికి ఒక రెండు రోజులు పట్టిది రావడానికి రెండు రోజులు పట్టిది లీవ్ తీసుకోవాలంటే అరుస్తరని భయము ఆ ఉండిది వా
అవును అవునండి
ఎంతైనా ఇంటికాడ పండుగలు జరుపుకుంటే నేను కూడా అలా చానానే మిస్ అయినా. ఇంటికాడ పండుగలు జరుపుకోవడం బాగుంటది కదా.
ఆ
ఆ ఇవాళ రంజాన్ జరుపుకున్నరా మీరు.
హా
ఆహా ఇవాళ రంజాన్ పండుగ జరుపున్నారా మీరు
ఆ ఆ
ఆ ఎలా జరుపుకున్నారు ఇంటి దగ్గర ఉన్నారా లేదంటా వర్క్ ప్లేస్ లోనే జరుపుకున్నారా
వర్ పేసేట్లజుతమ్ ఫైడే వతే బాగుండేదండి నా పండాకులో ఫై ఫైడే వరకు వస్తె బాగుండేది
ఫ్రైడేనా
ఆ ఫైడే అస్తే బాగుండు
అంటే ఆహా ఫ్రైడే వచ్చింటే ఇంటికెళ్ళేవారా
అవునండి
ఫ్రైడే సాటర్డే సండే
అ
ఊహ్మ్ అది నిజమేలే
అయ్యో ఈ వర్జ ఉగాది దీ ఏమైనా
ఆ ఉగాది ఏమైనా
వచ్ పండగో చేసార అండి
ఆ చేసుకున్నామండి పండుగ చేసుకున్నాం ఉగాది బాగా చేసుకున్నాం బాగా జరుపుకున్నాం మేము
ఊమ్
ఊమ్ మేము ఇంటి దగ్గరికి కెళ్ళాం ఆ ఎళ్ళామండి ఇంటి దగ్గరికెళ్ళి పండగ బా జరు కున్నం
అయి ఇప్పుడు బ్యాంచర్ రాసడంట
ఆ మేమ్ బ్యాచలర్స్
యా అంటే మీరు ఆ ఊర్లోనే ఉంటరా వేరే ఊర్లో
లేదు నేను వర్క్ ప్లేస్ కు ఒచ్చేస్తా
ఓకే అంటె వన్డే ద ఉగాది మీద
అంటే ల్ ఆ లీవ్ పెట్టు కొనేళ్ళా అండీ మేమ్ హిందూస్ మాకు చానా పెద్ద పండుగ అది
ఒకే
ఇంటికెళ్ళాం పండగ జర్పకుంటాం పేర్చ్ అంటె యిన్ ఇంట్లో వాళ్ళతో జరుపుకుంటె ఆ ఫీలే వేరు గదా
నాతో ఒట్టే ఫోన్ జేయి
మీరు గూడా ఎళ్లాల్సింది నాదెల్సి
నెక్స్ట్ ఇయర్ ట్రై జెత్త
వెళ్ళుంటే ఇంటికి హ్యాపీగా ఉండేవారు గదా మీరు గూడ
అవున అవునండి
ఇంట్లో వాళ్ళతో హ్యాపీ పండుగ జర్పుకుంటా ట్రై జేశార అసలు పోడానికి మీరేమన్నా ట్రై జేసారా మీరు హలో ట్రై జేసారా మీరసలు ఏమన్నా ఎపుడైనా పండక్కి గాని లేదా అని